ఆ ఇంత ముందు కాల్ వట్టిగానే వై గదా
నేను చెప్తలేన ఆ రోజు నాకు కూడా అట్లనే పోయింది
అంటే అవి కౌంట్లెస్స మర్
కౌంట్లెస్ స్సే రేటింగ్ వత్తనే కౌంట్ అయినట్టు మనకు
అంతేనా అది నార్మల్గానే మాట్లాడేస్ నమిగా
అంతే అది టెన్ మినిట్స్ మధ్యలో గ్యాప్ ఉండాలట
ఆహాహా అందుకే కావచ్చు
రోజు కూడా వెంట వెంటనే మాట్లాడేసరికి పోలేద ఒకటి
పోయింది
హు
అయితే నేను ఆ చెప్పిన అన్నట్టు ఆంటికి మరి అయిందా నిద్ కాలేదా అని చెప్పి ఫోన్ చేసిన ఇందాక
హు
ఫోన్ చేస్తే కాలేదురా పోతా నేను రమ్మని చెప్పింది గాని నేనే పోలేదు ఒకసారి పోయి మరి వాళ్ళ పాప ఉన్నదట కదా చూపించుకొని అత్తా అనన్నది
ఏంటిది అర్థం కాలే నాకు
కల్పన ఆంటీ
ఆహా
మా పాపున్నది చూత్తది రా అని చెప్పిన వాటా కదా
ఆ అ
ఆ వాళ్ళ పాపున్నదట కదా పోయి చూపించుకొని వత్తా ఇవాళ కొంచెం ఫ్రీనే ఉన్నా అని అంటంది
ఎందుకు అంత పని చెతుందట్న
ఏమొ ఏమొ ఇగ పెళ్ళి పోవడం వెళ్ళి దేవుణ్ణు చేయడం ఇగ అంత కొంచెం బిజీ బిజీ ఉండే ఇవాళ కొంచెం ఫ్రీగానే ఉన్నా పోయేత్తా అని అన్నది
అయినా మనం చెయొచ్చు కదా కాల్స్
చేయొచ్చు గాని ఆమేకు ఎంలాభం లేంది మన ఫోన్ లిప్ట్ చేస్తదా అక్క
ఆ అట్లనే ఉన్నది కథ
నిన్న మా ఆడపడుచుకు చేసిండ్రా మా చిన్న మామ బిడ్డకు వాళ్ళకు రెండు మూడు సెల్లులు ఉన్నాయి మా ఇంటి దగ్గరే ఉంటది ఇల్లు మీకు ఇ ఇటుకనపడదా మీ బిల్డింగ్ ఎకుతే ఇటుకనపడదా
ఎవరు చెప్పు
మా చిన్న మామ బిడ్డ అఖిల
అఖిల గ్గిమా అదే చిన్న అదేంటి చిన్న బాబున్నాడు
ఆ చిన్న బాబున్నాడు
ఆ
వాళ్ళ ఇంట్లో రెండు మూడు సెలులు ఉన్నాయి ఐతే ఒక అప్పుడు చేసిన ఒకదానికి వాళ్ళమ్మ దానికి చేసి ఆమె దానికి చేయలే కాని వాళ్ళ అమ్మదానికి చేస్తే
ఆ మాట్లాడిందా మరి
మాట్లాడలే ఇక మరి వెంట వెంటనే చేత్తే మళ్ళీ ఏమన్నా అయితదిరా రేపు పొద్దున్న చేస్తా అని చెప్పిన నేను
చేసినవా అయితే వాళ్ళ అంతే కదా అక్క రేపు ఎల్లుండో టాస్క్ వస్తది
వత్తది కావచ్చు నీ ఇష్టం ఉంటే చెయు లేకుంటే లేదు వాళ్ళకు చేసాను తో కుండవులే వాళ్లు బద్దకస్తులు బాగా హా హా నువ్వు జేసు క్కకుండా మంచిదిగా నాతో మాట్లాడని చెప్పిన
అవునా ఆ నేను చేస్తా మాట్లాడు అని చెప్ పోతా
ఉబా
ఫోన్ వస్తంది నీకు
హలో
ఏ మాట్లాడతా అయిపోతాదితి
కల్పన
ఆహా హా
వాడి చేసిన ఎమో ఆ నాతోని చెప్పడు
అంటే ఫ్రీ ఉన్నది అటు నాన్ననిండది అలా అంటే ఫ్రీ అనే ఉంటది పోయి తర్వాత ఫ్రీ ఉండరా ఆంటీ అనీ ఇప్పుడు కదా ఇంటికొచ్చినా తర్వాత హా హా కరి వండు తందీ కాని జెప్పిన
హ్మ్మ్
అయిపోయిందండి కరీ మరీ
నో పోయి మీద పెట్టిన ఇక కొన్ని బోర్లు ఉన్నాయి ఎండ కొడతాంది బయట
హ్మ్మ్
ఈ ఎండలో కూర్చొని తోమాలిగ
చెట్ మామిడి చెట్టులేదాక్క మీకు ఉండే కదా
ఏం తీసేయ లేదు రాయలుయవంటే
అవి తీశేషిరా అవునా అదే మామిడి చెట్టు ఉండే అని చెప్పినావు కదా
అన్ని చెట్లు ఉండే మామిడి చెట్టు ఉండే సపోటా చెట్టు ఉండే ఆ చెట్టు ఉండే అన్ని చెట్లు పోయినాయి జామ చెట్టు ఉండే నిమ్మ చెట్టుండే ఓక
అయ్యో అన్ని ఆ చ ప్లేస్ లే ఉండే నా
ప్లేసులు ఉండే అన్ని పోయినాయ్
అయ్యో ఏ చెట్టు
క్లూ
అహా ఇబ్బందే ఇగా బట్టలు పిండుకోవాలన్ అ
కొంత కష్టంగా తీసేసినం చెట్ అయితే
హ్ హ్ అవునా
ఇగ నీడ వచ్చి చూసుకొనే పని చేసుకుంటున్నా గానీ ఇగ ఎప్పుడన్నా గిట్నే పొద్దు ఎక్కింది అనుకో
అ
ఇక లేట్ అయిందంటే కతం ఏండలనే చేసుకోవాల్సి వస్తది
అంతే ఇంగా
ఉమ్
అందుకే ఫోన్ చేతాంది కావచ్చు ఫ్రీ గున్నవా ఎట్లున్నావు అని చెప్పేసి ఫోన్ చేత్తాంది కావచ్చు
ఈ ఫోన్ కట్ అయినంక చేత్తలే మళ్ళ
హూ ఈ బానీసం ఉన్నట్టుంది కదా ఏం చేస్తున్నావ్ అక్క
వత్తనే
అ అయితే మరి ఆమె ఫోన్ మంచ్ న్న ఉన్న అట్టు కదా అక్క
హూ
ఫోన్ మంచిగానే ఉన్నదట మరి లింక్ ఎందుకు ఓపెన్ అయితేలేదు ఇప్పుడు మనమైనా కూడా ఇప్పుడు లింక్ మీద ఇట్లా క్లిక్ చేతే వా అయిపోయింది ఆల్రెడీ అని చెప్పేసి గూగుల్ ఫామ్ పోయి చెప్తాంది ఆ మరి ఈ ఆంటికి ఎందుకు ఓపెన్ అయితలేదు కావచ్చు
ఇప్పు మొన్న ఏందో చేసింది అని కూడా మా వాళ్ళలకు పాస్వర్డ్ అన్నారు పాస్వర్డ్ ఏసింది ఓపెన్ చేసింది కొట్టింది ఏసింది
ఆ అంతే పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ కొడితే అయిపోతది అప్పుడు నీకు పాస్వర్డ్ తెల్వక నువ్వు టూ డేస్ అయిను ఆమె వచ్చేదాకా
నా మందికి పాస్వర్డ్ అవుతది రా ఇక్కడ ఒక అమ్మాయికి చేసినా నేను వేరే కూడా
ఆ అంటే నార్మల్ గా మనం చేేసుకుంటాం కదా అక్క
పాస్వర్డ్ చిన్ చెప్పింకా అయిందా పని మొత్తం పొద్దాక ఏం చేస్తున్నావ్ రా
ఏమున్నాది అక్క ఏం లేదు ఏ కసేపాయితే ఓతడు కాసేపు ఉంటాడు పోతాడు ఏ అంతే ఇగా ఏముండదు ఇగా నేనే ఇంట్లకు బయటికి తిరుగుతా
టీవీ గిట్లా పెట్టుకోపోయిను సెల్లు ఉన్నదంటావా
ల్యాప్టాప్ ఉన్నాయి ల్యాప్టాప్ అయినా ఎప్పుడు ఒకసారి ఓపెన్ చేస్తా
హ్మ్మ్
ల్యాప్టాప్ ఓపెన్ చేసినా కూడా ఉన్న డాటా మొత్తం అయిపోతది ఇగ అద ఎందుకు బాధ అనిపితది ఇప్పుడు డేటా కనెక్ట్ చేసుకున్నాంనుకో కనెక్ట్ చేసుకుంటే తొందరగా పోతది లాప్టాప్ లో
అవును
హ్మ్ అదేదో ఫోన్ చూసినా వస్తుది అయినా నార్మల్గా నేను అసలు నా డాటానే అయిపో ఫిఫ్టీ పర్సెంట్ కూడా అయిపోద అక్క
ఉ
కూవ
ఏన ఎంత యూజ్ చేస్తే అంత వాడతాం
ఆమ్మ్మ్
నా గూడా అయిపోదుగా నీ పిల్లలోచినకంచి అయి
వాళ్ళు చూస్తారు ఏదో ఒకటి చూస్త నే ఉంటారు ఇ ది అది అని చెప్పేసి నాకు ఇంస్టాగ్రామ్ గ్రామ్ లేదు ఏం లేదు అంటే డాటా ఎక్కువ అయిపోయేది ఏం లేదు నాకు
నా కూడా లేదు నాకు కూడా లేదు కానీ ఇగో ఇప్పుడు ఈ సెల్ కున్నది కావ్యారా సిమ్ముకు
ఆహా హు
ఫోన్పేను వాట్సాప్
ఆ అంతే
అవి అవసరం లేదాని చేసుకోలే నేను గూడా
ఇగ అంతేఇగా ఏం లేదు నాకు గూడా ఇ అట్లా డాటా అయిపోదు
ఉ
తోటకూర వండి అన్నం అయిపోయిందా అక్క
అన్నం పొద్దున్నే వండిరా చిన్ను తింటాడు కదా
ఆహా
కూడదు నిన్న ఫిష్ చుండే ఒకటి ఫ్రై చేసి ఇచ్చిన తింటా అంటే తింటా అంటే వ్యాన వచ్చింది పాపం తొందరగా ఉరికిపోయిడి ఎక్కిండే
మల్ల ఫిష్ తొందర తొందరగా తినరాదు
తినరాదు ఉమ్మ్ లేవడం లేటె లేస్ చిండు ఇగా నేను కొంచెం ఏంపడం కూడా నేను ఫ్రిజ్లో పెట్టిన
గట్టి అయి ఉంటది
ఆహా ఫ్రై చేయలే కల్పిపెట్టిన ఇప్పటికి ఇప్పుడు ఫ్రై చేసి ఇచ్చేసరికి కొంచెం టైం పట్టింది ఇగా
అవునా
అ ఏ టైం పట్టింది టైం పట్టినా కానీ కొంచెం ముందే తనులే చ్చ తొందరగా అయిపోవు
లేష్న అయిపోవు ఫిష్ మరి అంత తొందరగా తినా మూ తినరాదు టైం పడతది కదా అంతే
మ్మ్ ఉమ్మ్
ఇంకేం చేస్తావ్ మరి ఇవాళ ఇవాళ చేసే ప్లాన్స్ ఏమైనా ఉనయా
పుల్ లునయి కానీ ఒంట్లో స్టామినా లేదు అహహ్ ఆహ్ ఆహ్ ఆహ్ అహ్
చ్చు కోనీ చెయ్యాలంటవా ఆ అహ్
ఒంట్లే అహ్
ఆ అహహ్
హ వ్
రోజు రెగ్ లర్ పనూల్ చెస్ చేసే శక్తి లేకుండా పోతాంది
ఆ హ్ ఇప్పుడు అట్లనే అయితాంద్ రా ఇప్పుడు నేను కూరవండి వాళ్ళకి అన్నం పెట్టి బోలు తోమ్
మళ్ళ త్ తినే దోమీ అహ్హ్
ఇగే తిన్నయి ఇప్పుడు దోమాలంటే మళ్ళ ఎండల గుసాలిప్ ఇప్పటికే ఎండల కూసోన్ దోమాల వాటిని ఇగ మన వల్ల గా పనిగాని ఇల్లంతా ఊడ్చుకొని బజార్ పోవాల అన్నారు ఊ పెద్దమ్మ నయంబడి పడతాంది
ఏంగోణాల ఉమ్
మొన్న అమ్ రొండు చీరాలు వాళ్ళ బిడ్డ ఇయిప్పిచింది అవి ఒకటి నచ్ తలేదు వాపస్ ఇయాలన్నది మోన్నటుండి అంటాంది నాకు బజారు పోవాలంటే ఏడ్ పతాంది
అహహ్
ఏమో వాల్ తప్పదు
అయిపెందక్క
ఆ కడ్ చేయి రా ఇగ తర్వాత మాట్లాడతా
సర్ సరే అక్క